వాయిస్ వినపడట్లేదు. హలో
అ ఆడు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది.
మ
ఉమ్ ఎందుకుప్పుడు కట్ అయింది డిస్కనెక్ట్. లేదు నాకు ట్వంటీ టూ సెకండ్స్నే అనే ఉంది.
లేదు నాకు నాలుగు నిమిషం ఓ ఎప్ప అవును. అవ్వదండి.
అదే మేమ అనుకున్నాం వెంటనే మళ్ళా అట్లా రాడానికి ఉమ్ ఆ హ్మ్ కే అదే పెళ్లి సందడిలో ఉన్నారు నాకు పోవాలని ఉంది కానీ పోలేను. కాల్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకు డిస్కనెక్ట్ అయితుంది. హలో హాట్ స్పాట్ హలో వాయస్ ఇనిపిస్తుందా